ఊ చెప్పు చెప్పు
ఎంజేస్తన్నావ్
ఎక్కడివి వారంన్ సినిమాలు వస్తున్నాఇ
అక్కడ రోడుమీదివి ఇక్కడకి వినపడుతున్నాయి
ఓ అమ్మో అంత క్లియర్ గా ఇనతన్నాయ్ నిద్ర పడ్తాతదా
ఆ
నిద్ర పడ్తతదా
ఆ
ఊ ఇంకా
ఆర్ జె ట్రాన్స్పోర్ట్
హలో
పడ్తటిది నిద్రా
ఊ చెప్పు
హలో
చెప్పు
హలో
హలో చెప్పు
గట్టిగా మాట్లాడు ఇనబడట్లే
ఆ
గట్టిగా మాట్లాడంటే
నాకూ గట్టిగానే మాట్లాడుతున్నా నేను ఉన్నదే బయట గట్టిగానే మాట్లాడుతున్నా
ఆ
మ్ ఏమంటాన్డు మీ తమ్ముడు
ఏమ్ లే
ఎవలో ఏడుత్తళ్ళు గడ లు సౌండ్ వినపడుతంది
ఏంటిది
ఎవలో ఏడుత్తానట్టున్నారుగా పిల్లలు సౌండ్ గూడా ఇనొత్తాది గంత క్లారిటీగా
అబ్బా అదెకడ్నో నీకిక్కడ ఇనబడ్తాందా
మ్
ఆటంటీయి మాత్రం ఇనబడతాయ్ నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతాందైతే ఇనబడదు నీకు
ఏ ఇనొతాంది నువ్ ఫోన్ మాట్లాడేది కుడా ఇనొతాంది
ఆ
ఇనొస్తుంది
మ్
మ్ ఏమనుకుంటాలో విను మను మీ తమ్మున్ని పోయి చెప్తాడా మళ్ళా తర్వాత
ఏమొ వాన్ మూడిగ
సగం సగం చెప్తాడు సగం సగం చెప్పడు
మ్ అంతే
మ్
ఇంకేమంటాంది అప్పుడు మీదగ్గర కూర్చునే కద ఏమంటాంది
మమ్మ ఆ అది ఎనకా గడ్డ అయింది కదా అది చూడున్నాన్న అంటే చూత్తానా అట్లెం ఇట్లా ఎనుకకోరిగిన ని ఫోటో తీసిపెట్నా ఏం తమ్ముకి జ్వరం వచ్చింది వచ్చిండు ఇంటికి వచ్చిండు
అయ్యో
మ్
అదే అంటాండట
ఏది
గడ్డ అయింది అని అంటన్న అంటందట డాడీ అంటండట చూసి రావాలె ఒకసారిపోయి అని అంటండట
అబ్బో ప్రేమ బాగనే ఉన్నాది రో
కఒత్తంటే మమ్మీ తోని అంటండట
అట్లనన్న ఓతే మాట్లన్నా కలుత్తయ్
ఆ
మాటలన్నా మంచిగా కలుతాయి అంటన అప్
ఏమో అన్నాడు అట్లా అట్లా అన్నాడు ఒత్తడ కానీ వీలును బట్టి ఇగ
మ్ ఆ
ఆ
చెప్పాలే సంత్రం అది వాడు వచ్చిడుగా మనతోన్ వచ్చాను రాలే ఆ రోజు
ఆ
వాడొచ్చి మాట్లాడు మాట్లాడు అని అంటుండు
ఆహా
చెప్పు ఇంకా
చెప్పాలి ఇంటికడ ఉన్నావ
రోడ్ పైద కూర్చున్నా ఇటు మెట్ల మీద ఇటు మా ఇడ ఒక గద్దె ఉంటాది కదా ఆడ కూర్చున్న
ఆ
తినలే ఇగ పోయి ఏం కర్రీ అండింది ఎగ్ ఉండొచ్చు బాయిల్డ్ ఎగ్
ఆ
మ్మ్ నిన్న ఆమ్లేట్ పోస్కో అంటే పోస్కో లే కదా నువ్వు
ఎవరు
నిన్ను మీ మమ్మీ
ఆ
అవును కానీ నీకు చత కదా ఫస్ట్
ఎందుకు
ఆమ్లెట్ పోసుకోమంటే పోసుకోకుండా మంచిగా
ఆయితది
ఆ మరి నీకు అందుకే కాదు చాత కాదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు అర్థమైంది మొత్తం బద్ధకం
చత అతే నా ఫస్ట్ ఆన్ల పోతే ఉడుక పోతది ఫస్ట్
ఆ ఉడుకపోతదని తినిడు బంద్ చేతవానే
ఆ
ఆ ఏమ
ఇంకా ఏం చేత్తన్నావ్
ఎమ్లే
మామే ఏం అంటడు
ఏమంటుండు ఏం లేదు
ఓ
అది బతికి ఉన్నప్పుడు భోజనం పెట్టకుండా పిట్ట పెట్టి ఇది ఎంత ఏంది అంత కరాబ్ చేసి పెట్టింది అని తిడుతాంది ఇదివరదాకా అదే లొల్లి మాట్లాడుకుంటాళ్ళు వాళ్ళు బతికిన్నప్పుడు ఇంతంతా పెట్టాలి కాగానీ సచ్చిపోయినాక పిట్టకాడ ఇన్ని ఇన్ని పెడతారని మాట్లాడత తండు
అంటే
అంటే పెడతం కదా అదోటి ఇదోటి
ఉహు
అట్లా అది ఇగ మామయ్య తో మాట్లాడుతున్న టాపిక్ ఇగ వాయిస్ బేస్ వస్తది కాబట్టి బానే ఒర్రుతడు వాయిసు బేస్ వతది కదా బాగా
ఏవల్ది
మా డాడీ ది ఏ ఆళ చెవులు గిల్లు మంటన్నయ్ ఇంకా మెసేజ్ ఇంకా ఫోన్ వస్తే లేదందని చూస్తాన్న అప్పటి నుంచలి
అర్థం కాలే
ఇంకా ఫోన్ అప్పనుంచి ఎ
ఎవరిది
డాడీ నీకు అర్థం కాదు నేను చెప్తే అర్థం చేసుకోవు
నువ్వు ఫోన్ సరిగ వినబడతుదు గట్టిగా మాట్లాడి అంటాను
డాడీ డాడీ ఉంటే చెవులు గడలు పడతాను ఎప్పుడు కాల్ వస్తుందా అని చూసుకుంట కూర్చున్న వెయిటింగ్ ఇంత ముందు
అ పోని మెసేజ్ చేయమని చెప్పినా కదా చెప్తాను అనుకుంట పెట్టుకోమ్మని
చేసినా నేను చార్జంగ్ పెట్టి చేసిన అప్పుడే మేసే
ఏహే నేను చేసే దక చేయవు కాని మరి ఛార్జింగ్ పెట్టి చేస్తానంటవ్
నేను వచ్చి చేస్త అనుకున్నా ఏదో ముచ్చటా నేను ముచ్చట వచ్చే వరకు అలా మాట్లాడకుంట కుచ్చున్న ఫోర్టీ ఉండే ఎక్కింది చార్జి
ఫోన్ చూసినావ చూడమంటే
ఫోన్స షాప్ కు పోవాలి ఫోన్స్ చూసినావా అంటే నేను ఇక్కడ నేను వుండి ఎం చూడాలి చెప్పు అ
కొన్న పదారు వేలు పెట్టుమాను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మ పదివేలు అంటే కష్టం పదహారు వేలు పెట్టు నేను తర్వాత ఇస్తాను డాడీ ఇలో ఇది వర్క్ చేస్తున్నా కదా అదో వర్క్ చేస్తాను కదా వస్తాయి అని చెప్
హలో
ఉ ఊ
ఈ
హు
ఏముంది ఎం లేదిగ
ఎం చేతనో ఇగ
ఆ సరే
ఆ
ఇంగ మామయ్య అడ పోయి అంటే సరే అంటున్నా
ఊ
చెప్పు
ఇంకేమంటా
ఏం లేదు ఇంక
ఆ
చెప్పాలి
చెప్పాలె
ఓ నైన్ అయితుంది గ
తిన్నార మరి అందరు
ఆ
మాట్లాడడానికి వస్తలేద నోటికి
నేను ఫోన్ చూసిన ఏదో కాల్ వస్తుందని ఫోన్ చూసినా ఉ
ఇంకా ఏం చేస్తారు
ఏం లేదు ఈటింగ్ బాయిల్డ్ ఎగ్
ఉహు
ఆనియన్స్ కట్ చేసి ఆ అదే పని మనకు
తింటారుగా మీరు
దారదు తిందువు
ఆ ఇంకేంది ఇంకా
ఓ మరి
ఉ
తినమన్నా శాత కాదు మీకు మీ అసంటోళ్ళకు వేస్ట్ చెప్పి దండగా
ఉ హు ఉ
ఉ టీవీ సౌండ్
పోయిందంటనా వాళ్ళు ఆ
చెప్పాలి
పోయిలంటే నా వాళ్ళు అని అంటానా
ఎవలూ పోయిలు అప్పుడే ఊ యువర్ దాకా ఉన్నారా ఫైవ్ ఓ క్లాక్ అక్కడ దిగిలాట వాళ్లకు వర్షం స్టార్ట్ అయింది అడిగ ఫుల్ వర్షం అట వానకు ఎగురుతండట వస్తాండట ఇంట్లోకి
ఉ హు
చిన్న పిల్లలు ఏం చెతున్నారు మరి ఆయన ఆటే అది
ఆ
అయిన ఆటే అది కదా పొట్టు పొట్టు ఎగురుతాండట వానల
ఎపుడు వెళ్తావు మరి ఇంటికి
ఆ ఈ మధ్య వస్తారు కావచ్చు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి
ఎందుకు
బొడ్రాయి తిరుగు వారం తిరుగు సంవత్సరం
ఉ హు
ఓకే
సంవత్సరం అయిపోయింది కదా మల్ల ఇప్పుడైంది
అయింది కానీ డేట్ ఎక్స్చేంజ్ చేసిల్లు ఎందుకొ ఇప్పుడు పెట్టుకుంటరు
ఆహ
ఇంకా
పిల్లా నను వచ్చినా నని
ఆ
వచ్చినా అని చెప్పిల్ల
ఎ
నేను వచ్చినా అని చెప్పిల్లా
చెప్పులే అంత టైం లేదు
ఊహు
అట్లా వచ్చి ఇట్లా కూర్చున్నది వాటర్ తాగింది మళ్ళా తీసుకపోయి బస్ ఎక్కిచ్నా ఉమ్ సరే తీ
సరేలే బాయ్
ఆ
ఆ సరే బాయ్
ఓకే